అలా
హలో
ఎలా
హలో
హలో చెప్పండి
వినొస్తుందా
కాల్ మాట్లాడ గలరా
మాట్లాడుతున్నా హలో
ఇప్పుడు వాయిస్ మంచి గా వినబడుతాంది
ఆ చెప్పండి ఇప్పుడు ఏం చేస్తున్నారు
ఏమి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏ పని చేయక మాట్లాడుకుంటూన్నాం
అవునా
మ్మ్
ఏముంది మీరయితే ఏం చేస్తారు రోజు లేచినా కాడి నుండి
మేము లేసి ఊడ్చుకోం చల్లుకుంటాం పనులు చేసుకుంటాం ఆ పిల్లస్కూల్ పంపిస్తాం బ్యాగ్స్ పెడతాం
ఉమ్
పంపిస్తాం
ఆ
బట్టలుఉతుక్కుంటాం
ఆహా
ముగ్గురు ముగ్గురు పిల ముగ్గురు పంపీచ్చచ్చేసరికి టైమ్ అయితది అ పదకండు పన్నెండు గంటల వరకు అన్నం తింటాం
ఆ
మీరు ఎలా చేస్తారు మరి
ఓ నేను పొద్దున్నే లేస్త హలో నేను పొద్దున్నే లేస్తా ఐదు నలబై టైం లో లేసి బియ్యం వణగుతా ఫస్ట్ కడిగి రైస్ కుక్కర్ లో పెడతా వాకిలి డుస్తా అలుగు జల్తా ముగ్గేస్తా తర్వాతకి పాలు దస్తానికి వేరే వాళ్ళ ఇంటికిెళ్ళి పాలు తీసుకొస్తా పాలు పెడతా ఈ లో పన్నం అయితది ఏదన్నా వంట వంట చేస్తా కర్రీ చేసి బట్టలు నానబెట్టి బట్టలు పిండేస్తా ఇవన్నీ చేక మిగిలిన గిన్నెలన్నీ దోమేస్తా పని అయిపోతుది ఆ లోబు నా కొడుకు వ్యాన్ వస్త సరే నైన రడీ జేసి ఆయనకు బాక్స్ పెట్టీ, ఆయనకు ఏదైనా స్నాక్సూ బాక్స్ లా పెట్టి పంపిస్తా. పంపించినాక నాకు ఇంకొ కొడుకున్నాడు తనకి పాలూ ఇచ్చి తనకు తినవెట్టి, తను తిని పడుకున్నాక నేను బ్రష్ చేసి పండ్లు తోమి, మళ్ళీ నేనూ అన్నం వేసుకొని తినేసి మళ్ళీ పని చేసుకుంటా. గంటసేపు ఏదైనా ఫ్రెండ్స్ వస్తే ముచ్చట్లు పెట్టుకుంటాం, లేకుంటే మామూలుగా ఏదన పని చేసుకుంటూ ఉంటా చింతపండు తియడం లాంటిది.
మేము కూడా ఇట్ల అలం ఎల్లిగడ్డ ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటాం.
మ్మూ
పిల్లలు ఫోర్ థర్టీ వరకు అట్లా అస్తరు
హ్మ్
మ్మ్ వాళ్ళకు స్నానాలు చేయించి మళ్ళీ రైటింగ్ రాయించి, హోం వర్క్ రాయించేసరికి టైం అయిపోతది. ఇంగ నైట్ పండుకునే టైంలో పాలు కూడా తాగిస్తా వాళ్ళకు.
హ్మ్ హు
ఇంకా ఏం చేస్ ఇంకా ఇగ వాళ్ళు కొంచ్సేపు ఆడుకుంటరు ఒకసేపు ఇక నిదుర అచ్చే ముందు ఇగ చాలా సేపు ఆడుకొని ఆడుకొని పండుకుంటరు. మళ్ళీ ఇగ రొటీన్ గా మ తెల్లారి అదే పని చేసుకుంటా ఇగా టే అట్నే సాగిపోతది మాది.
ఆ మాది గూడ అంతే సేమ్ అట్లనే సాయం త్రం
ట్లాడగలరా
దేని గురించి అంటే, మామూలుగా వంటకాల నుంచి ఏమైనా, ఏమైనా స్వీట్స్ చేస్తరా? స్పీట్స్ తీపి వస్తులు తీపి పదార్థాలు ఏమైనా చేస్తరా, వంటలు ఏమైనా కర్రీస్ ఎట్లా ఒండుతరు? హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో